హలో
తినవేందిరా నాకు ఇంకా నెట్ సక్కగా వస్తలేదు హు.
నెత్తి బొత్తి కళ్లు అలా అలా మోతుకుంట
ఆ ఆ అవునా ఏం చేస్తున్నవ్ అని పిన్ని బా యి తమ్ము ఆట్ ఏం చేస్ తుండ్రా
గుండు గాడ్ వచ్చిండు పోద్దుగాల్ చెల్ల ఒకటే ఆడుతుంది ఆన్ తోటి
తేన జర తీసుక రారాదూరి ఇటు
చాయ్ తీస్కాస్టేటు పంట లేదు ఏందే
మీ డాడీ ఏడికి వేయిండు
ఏవడ బైట్ కాల్ తిరుగుతున్నావు
అదన్
రమంద చ
ఇది లడ్డు రాలే గుండది
చాల
ఉ వాడ ఒక్కడే వచ్చినా వాడు
తనన
ఆహ మరి మరి చికెన్ మటన్ ఎందుకు తెలేరా మీ డాడీ
పోద్దుగాల అయ్యింది దేషో తిక్కలు తిక్కలు చేసిర్రు మా ఇంట్ల
పైసద
దేవురం కడదాం కూర అంట మన అడగలేదు ఇందుకేం లేట్ అయింది
ఆ
పొద్దుగాల లేసి బండ గిట్ట అన్ని తుడిసి పెట్టిడు గాని షాపు గునుకే సత్తెమ్మ పెద్దమ్మ ఉండి ఈ రోజు ఎందుకే అమ్మ అంత ఆ ఊకే సరికి అట్లా లేట్ అయ్యింది కదా
ఆహా
అట్లా
ఆహా
ఆ
వతాను
ఆ
ఏం చూస్తుండు గుండు గాడు ఏం చేస్తుండు ఎప్పుడొచ్చిండాడు
ఆ పొద్దుగాల వచ్చిండు
ఆహా తిన్నదంటనా మరీ బానే వచ్చిండు ఇంత పొద్దుగాల
ఆడ తినే వచ్చినాడు అప్పుడే ఆల్రెడీ
ఆ ఆ వాల డాడీ చికెన్ తెచిండంట
ఆ తినొచ్చిండంట
ఆ అమ్మా దేవుడా
ఆ హర్ష గాని లేద్రా
ఉన్నరు ఉన్నరు ఆట ఆడు
ఏట
అదే కాట్స్
అరురు
వాళ్ళిద్దరే ఆడతరు, నేను కూడా ఇంతసేపు ఆడిందే అన్నమాట. మళ్ళా ఇప్పుడు బయటకి ఒస్తున్న, ఇప్పుడు మళ్ళా పోత, ఇప్పుడు అయిపోగంనే పోతా బయ్ లోపలికి.
సాయి, వర్షిత్ గాడు ఇట్లేరు?
అలాకాద్ అయోమరి అల్లింట్లక్ షిప్ టా లొచ్చిర్రు అంటవా?
ఉమ్ హు
ఉమ్ పోయిండిగా, వామ్మో వాడేమన్ కొట్టినవ్ కదా ఇట్ టీ వీ వామ్మా అనుకునంత ప్పిచ్చి ఎవనికి కూడా లేనట్టుందిరా? ఆ కాస వాళు ఎట్ంటే ఇట్ట టెన్త్ పాస్ అవుతారు ఏమో మళ్ళీ ఈయన కోసం ఈయన సండూర్లో పోయి ఉంట ఇంటార అంటే వాళ్ళ ఇంకా
అ ఎందుక
ఇదే ఇప్పుడు క్లాసెస్ ఉంటయిగా మార్నింగ్, ఈవినింగ్.
ఆ
దానికంట ఇబ్బంది అయితదంట, ఆటో ఓడంట, మన ఊరికి రానంటుండంట ఓన్గ
మీ ఫ్యామిలి ఫ్యామిలీ పోత్ డచ్చాన్డూర్ కి
ఆ మాట ఎటో ఉంది టాక్ అయితే, మరేం పోత్ త్తర తెల్వదు.
ఉమ్ మేము అంటున్నాం ఎందుకు మరిపోయేది ఎందుకు. ఒక వా వంద రూపాయలు ఎక్విస్తా అంటే ఆడే వస్తడు కదా అని మేము. హ్మ్ చెప్తున్నగ ఇంగ ఆళ్ళ ఇష్టం, ఏం చేస్తరో రాని
ఈడొక్ చెప్తూనే ఉన్నాకద ఇక్కంచి
ఆడ ఈడ ఒక్కడే ఉండంటర, మన వూర్ నుంచి
వయమ్మా అంత పోటు మొనగాలు తెల్సా ఇపుడు?
ఆ, ఈనె ఒక్కడే ఉండంట. ఈన మన ఏమో మనద్ ద్దరు ఏం చేస్తుండు? చదువుతుండా? తిరుగుతుండా?
టెమో బయటికి ఎల్తలేడు. మెస్సేజ్ పెట్టిన మరి బయటికన్న రా ఇద్దరిని. బయిటీకని పౌడర్ అయన ముచ్చవాళ తెచిపో
కెళ్లార అలా మమ్మీది ఇడుతదా పిన్ని
పే జప్ బయటకి వెళ మాట కూడా ఒకటే వి ష
ఓ అయినా ఆడు పెద్దోడు ఎక్కువ వెళ్ళాడు ఉంటుంది కద ఆయన ఆడ ఇప్పుడు ఇ తలిపేసుకొని టీవీ చూసి ఎత్తడాంటగా
వెళ్తారు కానీ పిన్ని వెళ్ళి ఒకటి
ఏమంటర్రు టీ వి ఫోన్ అన్నా, టీ వీ అన్నా పెట్టుకొని చూస్తడంటా. ఈ ఈడు చిన్నోడు అయితే ఎళ్ తడు బయిటికి ఉమ్
అజ్జి
కాటన్ మొత్ త్తమేయ్యే తిక్కల్దానా. అట్టా
ఇ
నానిగాడ ఏం చేస్తుండు
ఒకకర వాళ్కు అరే బెడ్ కిందికార చిన్నదా ఆపోనా పసాలదా
ఆ
జరాలా ట ట ఆ
గీడంగా ఇద్దరు నర్సు రావచ్చుగా
అగ వ విద్యాప
ఆ
సవనా ధన్ సమద అడగరస ఇ నడుచకుంట బన్న పని కటి దధారాస్తు కుట్రాకుది
వా ఇద్దరు నువ్వు వా రాక అటనే ఉంటే అన్ని నానిగని తీసుకోని రాక
స్తవా
అడగపోయి రాలని భయ అవ తడ బండి అన్నోళ్ళని
ఆ
ఓ ఇప్పుడు ఆడి నుంచి ఆడికిపోవాలన్నా బండి కావాలి కదా మీకు ఉన్నారెందుకో ఏమో
చెతుకు
నాని ఆడాసం ఉంటే మరిఏమి వస్తారు
సరదవి పాడైంది ముక్కలకిగాలి ఆడతలేదు నిద్ర పోదామన్నా
ఓ కొడుకా వచ్చినవ్ ఒక్కరోజు లేరనే లేచినావరా
తొమ్మిది, పది ఇంటికి తాళం వేసి
మరెందుకురా అవసరమా
సన్నటి తాగు సాంబాల్డి
ఎంత తాగినవ్ ఏంది
ఎక్కువేం తాగలే ఎంట మీ సలాకారు
ఎట్లుంది ర మంచిగ ఉందా
ఆ
ఇప్పుడు ఇంకాన చెయ్యి ఎయ్ అట్లనే ముడతలు ముడతలు ఉందా లేదంటే అయితుందా మంచిగా
స్ట్రేట్ ది కానీ తోలు ఉంది.
ఓహో అట్లనే ఉంటుందా పోతలేదు.
పోతే పెద్ద తాటువాయే చెప్తాం పోతే పెదగతాఉంటాయ్
ఉమ్ నేను కూడా అదే అనుకుంటున్నా కవరప్ అయితదేమో అని వాడి ఏజ్ వచ్చే లోపట్ల
ఉ
అన్ని చూడక్గూడ చాన్ రోజు లైతుంది రా ఆయన మూడు నాలుగు నెలలు అయితున్నటుంది అగా దాన్నీ దీన్ని చూడకా
ఇంట్లోనే
ఉమ్ మూడు నాలు నెలలు అయితున్నట్టుందా ఇద్దరు గదులని ఇవ్వడ వాళ్ళమ్మ అప్పుడు ఒకప్పు ఇప్పుడు బాగానే వచ్చు ఇప్పుడు వస్తున్న అది వస్తు వ సరే మొత్తం చేంజ్ అయిపోయిందా ఆమా ఒకప్పుడు బానే ఫోన్ చేసి మాట్లాడేది మొత్తం బిజీ బిజీ అయిపోయిందరా
ఉమ్ చదై అకే మాట అప్ప ఇ అదే
ఏవైంది రా
మడికాయలు కాదు
మాడికాయల
ఆ
ఎక్కడివి
మా షర్ట్లే వాటికి గూడ
పండుగున్నయా
ఆ అది తాడిపత్రి కాదు చిన్ చిన్ పిందలయి కింద రాలుతున్నాయ్ అట్ల
బఓ
బందీపా నేనే బ ఓద
అప్పుపు నువేచ్చిన దిలే దింద ఎల్సా అందరు వరవ దిన నన అయితే దినే దింద లే చపోటు పంలు తిందాం తిందాం అనుకున్నా తిన్న తర్వాత గుర్తుకొచ్చే
ఎట్ల తింటావ్
ఎండ మస్సు కొడుతుంది రా అయ్యా
ఆ
చంపుతుంది
అ
ఇంక ఎండకాలం ఎట్లు ఉండాలో
ఏ
తింటున్నా వురా
పనే ప కూడాతు ఎస చిల్లడ దా పోయ చిల్ల చిల్లడ దా పోయ పొలాల్లో చూసిన
కాదు సర్దు పెట్టుకొని మళ్ళా మాడ్ ఎందుకురా
సావని
మరి గోళీలు వేసుకోపోయినవు
చి అట్లాంటివి వాడను నేను
బర ఎట్ట తక్కువైతది మళ్ళ ఓ రౌండ్ వేస్తావా తమ్సప్
ఆ అట్నేనా స అని గుల్ అసలే
ఆహ
ఇందులో కేక్ వచ్చింది ఆ
ఆడ బాబాయ్ అంటాడా లేదంటే పేరు పెట్టి విలుస్తారు
ఎ గుద్ది
అ బుద్ధి పట్టి పిలుస్తాడా
అ
హ్మ్ హు
సర జర చేసినట్లు
ఆ
ఇక్కడ ఒక రాజా ఉంటాడు
ఆహా
అ
వదులు వదులు ఆల్అవుట్ ఆల్అవుట్ ఆల్అవుట్
మీకు మంచిగా షాప్ దగ్గర ఉందిరా ఇక ఇగో మాకు షాప్ దగ్గర ఉన్న షాప్ తీస్తాలేడు వేస్ట్ గాడు మీకు మంచిగా ష్ షాప్ దగ్గర ఉంది ఏదంటే పోయి అది తెచ్చుకో కొని తాగుతారు మాకు ఉన్నాగానే తీస్తలేరు
హలో అది షానానె ఈ సారి కొట్టుపో ఇగ
మా
స్క్రీన్షాట్ కొట్టుకో ఇగ
స్క్రీన్ షాట్ ఏము ఉండదు
ఏడికి పోతావ్
సరేలే రా
ఆ చార్ చాల